ఆ
చెప్పు ఏం చెయ్యట్లేదు కాళీ కాళీ కాళీ చాలా కాళీ
నువ్వు ఖాళీ ఏంటే కమ్మ ఇక షో రూమ్ లో మే ఇవ్వు
ఆ
ఇవాళ సండే కదా
గది రోజు
అందుకే ఖాళీ అందుకే ఖాళీగా ఉన్నాము
అవునవును బా కనిపెట్టేసావ్ రా
హు హు లేకపోతే అసలు ఫోన్ చేయడానికి ఏం దా ఉహూ
తారాళ్ళు వచ్చేసారహా అందుకే ఖాళీగా ఉంటలేదు లేకపోతే ఆయన ముందర కాలియే
మరి ఏంటి మరి రేపు కూడా హాలిడే పెడతావా రేపు మరి మూవీ ప్లాన్ చేసుకున్నాం కదా
ఇగ ఆన్నించొచ్చాక
మార్నింగ్ డేల్లీ మధ్యాహ్నం చూస్తావా ఆ అవును సినిమా ఎలా ఉంది రెంటింటికె కదా స్టార్ట్ అవుతు
హుమ్మ్ కరెక్ట్ డైరెక్ట్ వచ్చేదను
డైరెక్ట్గా సినిమా హాల్లోకి వచ్చాయి ఇంకా
రేపు సైకిల్ ఏసుకు రానియవ్ అది వేసుకొత్తే ఇంగా మీరు ఆ సినిమా బయిటికొచ్చేత
ఏ రోజూ ఆ సైకిల్ వాళ్ళనే
ఆ మా ఇంటికా కాదు మా ఇంటి నుంచి అక్కడికే తనికి వెళ్ళేటప్పటికే గంట ఎట్టద తుని నుంచి గుడిని రావాలంటే గంటనర పడద్ది అదే బస్ కొత్తే అరగంటలో వచ్చేతాను
ఉహా
సమంత సినిమా ఏనా సమంతావి హ్మ్ మా ఇంటి బంగారం కొత్త సినిమా
అదే కొంచెం సీరియల్లా ఉంది అంటున్నారు అ బా బాగుంద
మరి ఎందుకయ్యాల్నో ఎందుకె ఆ డబ్బులు వేస్ట్ మానేయండి
మరి ఎప్పుడో ప్లాన్ చేసుకున్నాయి నువ్వునే అది ఎంటి దాంతో నా అలాగ అన్నావు గాన
ఉత్తినే అన్ననే అవును పాపం ఎప్పుడు నుంచో వాడిని నీ అందరిని వెళ్దం లే దానికోసం అన్న
ఉ ద ఏంటి ఏవ రో టెలికాలర్దే ఏమన్నా అంటే ఇడు నేను రాలేనేమో ఉండే కదా ఉండే పెట్టేనా అదే ఇవాలే కదా ఆల్డే పెట్టాను మళ్ళీ రేపు ఎవరేమోనే దేనికి కోపం వచ్చి ఏంటి మూవీ రూల్స్ లో పెట్టుకోని మా మా ఇంటి బంగారం అని చెప్ కొట్ట ఆ సినిమా ఈ చూసేసింద అంట మా ఇంటి బంగారం సినిమా ఫోన్ లో చూసేసిందంట
ఎవరు
ఇంకెవరు మనదే రోజు ఫోన్ లో మాట్లాడుతది కదా జ్యోతి
చెప్పకు పేరు చెప్పకు అర్థమయిపోయింది చూసేసిన మరి మళ్ళీ ఎందుకు వెళ్దాం వెళ్దాం అంటుంది
అయినా సరే ఎల్దామని అంటే ఏముంది రెండు సార్లు చూడొచ్చు నేను ఏంటి అ ఉంటుంది
అవున బానే ఉంది సరే మూ మూవీకి వెళ్దాంలే పాప ఎప్పుడ్నించి దాని బర్త్ అడే నుంచి అడుగుతుంది అప్పటి నుంచి ఇప్పుడికి వెళ్ళదు మనం ఎప్పుడు మార్చా
మార్చ్ కాదు జునేగా
దాందె రోజు చేద్దే అది రోజూ చేసేదాన్
రోజు చేసేదా ఏమో
మార్చిలో కూడ అప్పుడు వెళ్దాం అంది మనమే చెడగొట్టాం చెడ కొట్టి ఎక్కడోళ్ళు అక్కడ కూర్చున్నాం
మళ్ళీ దానింటికే బిర్యానీ గడ్డ తీసుకెళ్ళాం క దె
అవునవును
అదేమో హాయ్ అని చెప్పి ఒక షర్ట్ పెంటెసికొచ్చిన్నం కామెడీ గాను ఫొటోస్ దిగలేక్ ఇంకా ఫొటోస్ తీయలేక చచ్చిపోయాం కదా నువ్వు నేను
ఉ అవును కాని బాగున్నాయ్ బట్లు ఉమ్
మ మొన్న అలాగే షాపింగ్ వెళ్ళాం కదా ఏంటి బుక్స్ తీసుకొని మాములుగా జీవి మాల్లోకి వెళ్ళి చూద్దామే అంది చూద్దామన్ చెప్పి వెళ్ళాము వెళ్లి అప్పటికే పదకొండు అవుతుంది కరెక్ట్ టైం భోన్జ్ చేయలేదు ఏం చేయలేదు నాలుగి ఇంటి వరకు ట్రయల్స్ వేసుకుంటూ కూర్చున్నాము
అవున అలా ట్రైల్ చేసేసుకొచ్చ ఏమందా
ఏమన్నారు అదే నేను హాప్ అంత ఖాళీగా ఉన్నా సరే ట్రయల్స్ చేసుకుంటూ కూర్చాను ని ఏంట అదేనేను అదే ఫ్యాంట్ షర్ట్స్ ఉంటే చూడు ఆ టైప్ లో తీసుకున్నాం అనమాట నేనైతే షర్ట్ తీసుకున్నాను మిడ్డీ మిడ్డీ ఏమో అది ఎక్కువ కాస్ట్ మిడ్ డి ఎక్కువ కాస్ట్ ఉంది అని చెప్పి ట్రైల్ లేస్ చూసుకొని వచ్చేసాను మాములుగా ఆన్లైన్ లో
అవున అయితే మళ్ళీ వెళ్దామ
ఆ ఎల్లొచ్చు ఏముంది ట్రైల్ వేసుకొని వచ్చేయడమే
అవునవున్
అదే ఎప్పుడు ట్రై చేయనియన్ని ట్రై చేయొచ్చు కదా ఏంటి వెస్ట్రన్ డ్రెస్ లో
ఉమ్ అవున్లే నిజమే
మళ్ళీ ఏంటి ఆ డ్రెస్ ఇంటికి తీసుకెళ్లి ఏసుకొని చూపిస్తే ఏంటది ఏం బట్టలు అంటున్నాడంట వాళ్ళ అన్నయ్య
అయ్యయ్యో బాగా నె ఉంది
చేసుకుంటుంది
ఊహు
మళ్ళీ అ ఆంటీకెమో
వండి ఎంత పెట్టుకోవాలె ఏ మధ్య మధ్యాహ్నం నుంచి ఒకటి అంతా పెట్టుకుంటే బాగుంటది
అవును
ఉహ్ సర్లే ఇంక
కానీ ఏంటి ఈసారి చాల మేమిద్దరమే షాపింగ్ చేసినట్టుండి మళ్ళీ దాన్ని బట్ రైడెకి వెళ్ళేటప్పుడు దాన్ని డ్రస్ కోన్నాం కదా అదేమో దానికి నచ్చలేదంట టెలి కాలర్కి
నచ్చలేదా
ఆ డ్రెస్ నచ్చలేదంటడి ఏంటి ఇలాంటిది కొన్నారు తీసుకెళ్ళండి అంటే దాని పేస్ కూడా ఏంటి ఇలాంటిది కొన్నార అంతే
ఏ
అక్కడేమో ఏంటి నాకేమో గ్రీన్ కలర్ డ్రెస్ నచ్చింది సరే తీసుకుందాం అంటే దానికి అన్ని గ్రీన్స్ ఉన్నాయి నేను ఏం చూపించినా దానికి అన్నిీ ఉన్నాయి అంటది సరే నీకు నచ్చింది ఏదో ఒకటి తీసుకోమ అంటే నీకు నచ్చింది ఏదోటి తీ తీసుకుం డ్రస్ వెళ్ళేటపు ఇప్పుడుంతా అనుకుంటాన్నామ దానికి నచ్చతుదో నచ్చదాో అని
దాని గమ్మున నచ్చదా బాబు అప్పుడు కాలేజ్ లో ఉన్నప్పుడే ఒకసారి క్రిస్మస్ డ్రెస్ కొని కొందుకుతుందా అందరు బాలేద అన్నారని మళ్ళీ అప్పుడు అప్పుడుమార్చేసి వచ్చేసిందిది
ఎకువ హెవీ డ్రెస్లే కొనుక్కుంటదు ఇలాంటివి కొనుక్కోదు అని చెప్పి అది అలాంటి అంటన్నది
దానినికి నచ్చాలి గమ్ము నచ్చ అది నాలుగైదు షాపులు తిరిగితే కానీ దానికిృ తృప్తిగా ఉండదునమాట
ఆ
హ
హలోను
బుక్కులు ఈ బుక్కులుమో అవట్లేదు ఇంకా నాలుగున్నాయి అదేమో రేపు ముగ్గురుం కలిసి ఇచ్చేద్దాము నువ్వు బేగరాసేయ అని అంటుంది అక్కేమో బుక్లు అయిపోతున్నాయి ఇంకా
ఏంటి రేపు ఆయాపురం కూడా పెట్టుకున్నారు మీరు
ఏ పేరు
బుక్ లో
ఆ రేపు అది కూడా పెట్టుకున్నాంలే మీకంటే కొంచెం ముంద వచ్చి వెళ్ళి వచ్చేసి ఈ సార్కి ఆకకి హాయి్ హాయి్ చెప్పేసి వచ్చిస్తాం
ఉ కొనియ్యలేండి
కదా మళ్ళీ ఇస్తే తీసుకుంటాం లేకపోతే ఇంకా తీ ఇచ్చేసి బుక్లు ఇచ్చేసి వచ్చేయడమే
ఉ అంతే ఇకా
నాకేమో అవ్వలేదు ఇంకా చూద్దాం అని అనుకున్నాాను
ఉ అంతే మరి చూడు ఆగొట్టే ఎన్న ఉన్నాయి ఇంకా బుక్స్
ఇంకా నాలుగు ఉన్నాయి
ఆ రేబంతచ్చే సినిమా చోతారశ ఒక్కలు తాాలుగటటి
అన్ని రైట్ ఎంగలు ఉంటా మళ్ళీ నన్ను పిలవడం
అవునా అయితే వద్దులే
మార్ని వింటనే బేగా బుధవారం తీసుకొచ్చి ఇచ్చేయాలనండి రజు శనివారం ఇచ్చి నాలుగు రోజుల్లో ఇంగ్లీషే ఇచ్చారు ఇడి పోాలిటిక్స్
ఆ
ఏ్య పోాలిటిక్స్ అయిచ్చూరు
హ బానుంది ఎంత బుక్కి ఎంత
ఎప్పుటిలాగే సెవెంటీ ఇస్తాడు కదా
అవును
ఈసారి చాలా మంది తీసుకుంటున్నట్టున్నారు
అవునా పాపమ్ యమ్మ రాత్తాను అంటుందె ఇత్తరంటవా
ఇత్తార అయిపొయ్ ఇంకా అయిపోయినాయి గదా ఇప్పుడు అడుగుతావు
మళ్ళి నువ్ ఫస్ట్ నుంచి చెప్పాలి కదా ఇంకెన్ని రోజులు ఉంటయి
నువ్వు ఆంటీ పేరు చెప్పకుండా నీకు కావాలని చెప్పి నువ్వు అడిగి తీసుకెళ్తే నీకు ఎ
ఆ అప్పుడుగాని ఉండదు నాకు డైలీ ఫోన్ జేసి ఇంకా త్యాలేదేంటి ఇం కదాల్లంటుంది దోమ్ తెర గట్టుకుంద్
లే ఆ ఒక వారమొ అలాగే నాక్ టైమ్ ఒక పది రోజుల దాక స్తున్నారు అంతే అంతకు మించ అయితే ఫోన్ చేసేస్తున్నారు మా అక్క
ఊహు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయంటో మీకేమన్నా ఐడియా ఉందా,
ఇంక అయిపోతాయ్ ఇంక తర్వాత పేపర్స్ వస్తాయేమో ఇగ అయిపో
అవునా అయ్యో వచ్చినబ్బుడు చెప్తావా అవి అయితే వంద రూపాయలు కదా పాప్ము మా యమ్మ కూడా రాస్తానంటాంది అందుకు చెప్పు మర్చిపోకు
అదే అప్పుడు పేపర్ రాస్ సేటప్పుడు ఎవరో ఏదో చేశారని చెప్పి మళ్ళీ మనకి ఇవ్వలేదు
ఫోన్లా అక్కడకొచ్చి రాసే లాగన్నా పర్లా అక్కడ గూచ్చున్నా రాత్తది
అక్కడ గూచ్చుని రాసినావంటేనే మనం వెళ్లడానికి అవుతది. ఇంటికిచ్చిలా అంటే అక్కడ కూర్చొని రాసినలా అంటే అవుతది మనకి
అవునవును చగ్గాబాక్సు అట్టికెళ్ళి పోయ్ అక్కడ కూచ్చొని రాస్ కున్నామనుకో అక్కడే ఎక్కువ అవుతాయ్ ఇక్కడికంటే కూడా
అప్పుడు ఎవరో ఎవరో ఒక అమ్మయి దగ్గర పేపర్లు తీసుకొని ఎళ్ళి
రోజుకి కష్టపడి ఒక నాలుగు రాసుకున్న నాలుగు వందలు వత్తాయ్ కదా ఎలాగొ బస్ ఫ్రీ ఎ ఒ పేపర్లొచ్చినప్పుడు జెప్పు మా యమ్మని పంపిత్తాన్
ఏమే ఆ ఆంటి నెందుకు పంపిత్తొవే.
ఏహే మా యమ్మ రాయదు అనుకుంటున్నావ మొన్న ఎగ్జామ్స్ అన్ని పాస్ అయిపోయింది ఒకటే ఫెయిల్ అయింది సైన్స్ ఒగ
ఆ ఆన్ ఆ ఆంటీ రాత్తది కరెక్టే అక్కడ సారు సారే ఎం
యహే ఒకసారి ఆల్రెడీ తెచ్చింది మా యమ్మ బుక్సు అబ్బుడు మా ఎవరమెళ్ళలేదా మానేసమా అబ్బుడు మా అమ్మ ఎళ్ళింది నేన్ రాస్ కుంటనని తెచ్చుకుంది ఎన్ని రోజులుగానే ఎళ్ళింది. తెచ్చేది ఇంటికి తెచ్చేది ఎప్పుడూ ఆ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జాన్ జాన్వరి ఆ టైం లో దెచ్చింది ఇఏ ఆ హండ్రెడ్ రూపీస్ బిక్సే తెచ్చింది పాపమ్ అప్పుడు నేనుకూన రాశానులే మా యమ్మేఎళ్ళి తెచ్చుకుంది నేనేం మాట్లాల్ల పద్మక్ మళ్ళీ నెక్స్ట్ టైమ్ చెప్తాను అందుగని చెప్పలేదు పో మర్చిపోయింది మా యమ్మా ఇంకప్పనించి అడగల
అయినా వాళ్ళు మావాల్ళు ఏం పట్టించుకోవట్లేదు సీనియర్సమ్ గదా. జూనియర్లుని పట్టించ్చుకుంటున్నారు ఎక్కువ ఈ మది ఇంట్రు ఇంట్రు వాళ్ళక్ కూ డా ఇచ్చేత్తున్నారు ఇంటరోళ్ళకు కూడా అసైన్మెంట్స్ ఇచ్చేత్తున్నారు.
పాపం కదా
ఉహు మనక్కదా ఇవ్వాలె
మానక మనకసలే డిగ్రీస్ కాదు మనం డిగ్రీ సెకండ్ ఇయర్ వచ్చే వరకు కూడా మనకు తెలియలేదు కదా ఉ ఆ తర్వాత తెలిసింది అప్పుడు కూడా మనం మానవులు బలవంతంగా పంపించారు కదా గోపి సార్ అసలు ఒప్పుకోలేదు కదా అప్పుడు మొహమ్మార్చేసుకునే ఊరు బాబు
ఒకసారి ఇంటర్ లో నేను ఏటి ఫీజు కట ట్ట లేట్ అయది కదా అప్పుడప్పుడు కట్టేదాన్ని ఇంటర్ లో అలా కడుంటే ఒకసారి పే వాళ్లకి బుక్స్ ఇచ్చే సారే ఒకసారి ఆ సారు ఫీజ్ గురించి మాట్లాడేటప్పుడు నీకుమైన్నా హెల్ప్ కావాలంటే చెప్పరించి చెప్స్ ను అన్నాడు
ఎవరమ్మా అతనా ఆహా అవునా ఓకే ఓకే అర్థమైంది
ఆ